హలో వయసు నబడుతుంద అండి హలో
వాయిస్ వినిపిస్తుందా
ఆ దగ్గరవిటి మాట్లాడాను కొంచెం
అ విట్టను పో
ఏం చేస్తుంటారు మీరు
ఏం లేదండి
ఆ వినిపిస్తుంది ఇప్పుడు తిన్నారా అన్నం తిన్నారా ఆ
రాజన్నారు
హలో
స
సిగ్నల్ కొంచెం స్లోగా ఉన్నట్టుంది నేను తిన్నా అండి మీరు తిన్నారా
ఇదండి తిన్న
ఆ
లేదు తినలేదు
ఎందుకు ఇంకా నిల్లేదు
అయిన్ రాలేదు ఇంకా
ఆహా